హలో
అరే హాయ్ ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ తిన్నారా
ఆ తిన్నారండి మీరు తిన్నారా
తనేసాము అలా వాక్ చేసుకుంటూ బయటకు మాట్లాడుతున్నా
అవునా నేను కూడా సేమ్ అండి తినేసి బయటికి వచ్చి వాక్ చేస్తున్నాను అయితే మీ కూడా వాకింగ్ అలవాటు ఉందా
ఉమ్ రోజు తిన్నాక అలా వెళ్తాము ఫ్రెండ్స్ తో మొగుడుతో
ఆహా చాలా మంచి హ్యాబిట్ ఉంది అయితే మీకు
ది కావాల
అవునండి ఇప్పుడున్న జనరేషన్ స్వచ్ఛ ప్రధానది లేకుండా పోయింది
ఉమ్ అది ఇంకేంటి ఎం తిన్నారు ఇవాళ ఏం చేశారు యాక్చువల్గా ఇవాళ ఫ్రైడే కదా సో ఫ్రైడ్ రైస్ ఉంటందనమాట వెజ్ వాళ్ళకి ఏం చేయలేదనమాట సో అందుకే ఇంకా పచ్చడి కొంచెం పప్పు ఆ పచ్చిపులుసు మధ్యాహ్నంది ఉంటే అవే వాటితోనే కానిచ్చ
ఆహా అయితే మీరు హాస్టల్లో ఉంటారా
అవునండి.
ఓే అయ్యో మరి మీ వెజ్ వాళ్ళకి ఏం చేయకపోతే మరి మీరు అంటే ఎలా? కష్టం కాదా మరి మీరు అడగరా?
ఆ అడిగాను ఇంకా ఉన్నదే ఏసింది ఆంటీ. నెక్స్ట్ టైం చూడాలి ఇం క్క
మరి అడగాలి కదా. ఇప్పుడు నాకు తెలిసి వెజ్ వాళ్ళు చాలా తక్కువ ఉం టరు. అందరు నాన్ వెజే ఎక్కువుంటరు హాస్ట
ఉ అవును ఆంటికయితే చెప్పాను. ఇవాళ లాస్ట్ లాస్ ట్ వెడ్నస్డే అన్నప్పుడు చికెన్ అనమాట. అప్పుడు పన్నీర్ చేసింది. ఇవాళ ఇంక చెయలేదు. సరే నేను అంటే ఆఫ్టర్నూన్ ఎలాగు తినలేదు లంచ్. సో నై ట్ ఇంకా అదే తినసాను. ఏం మాట్లాడకుండా అది. హ్
ఇంకా మరి. అక్కడ ఎట్లుందండి వెదర్?
మీరేం తిన్నారు?
నేను చూడండి మమ్మీ ఇయాలా నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టారు అనమాట.
ఓ హ్మ్
ఉ
అ
మరి అక్కడ వెదర్ ఎలా ఉందండి?
ఇక్కడ కొంచెం కూల్గా ఉందండి. చల్లా గాలోస్తుంది.
ఆ ఆ ఇక్కడ చాలా ఏండలండి అసలు సెవెన్ వరకు తెలుసా. మస్ స్త్ ఉడకబోసింది. మొత్తం సన్ సెట్ అయితుంటే మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మనా పెళ్ళిల్లో ఫ్లాష్ లయిట్ కొడతరు కదా ఎల్లో కలర్ది. అలా ఉండే నా పెళ్ళిళ్లో ఎల్లో కలర్ లయిట్ పెడతారు కదా ఫ్లాష్, ఫొటోస్ తీయడానికి. అలా ఉండే ఎండ అసలు ఇయాలా. ఎ సెవెన్ అయితున్నా కూడా అసలు మొత్తం కంప్లీట్ కాలే తెలుసా.
హుహ్
నేను అసలు షాక్ అయ్యాను. ఏంటి ఈ వెదర్ అసలు ఎందుకు ఇట్లా ఇక్కడ వర్షాలు కూడా పడతలేవండి. చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే.
అంతహాట్ ఎంలేదు బట్ ట ఓకే చల్లా గాలయితే వస్తుంది సాయంత్రం అయ్యాక.
అసలు గాలి లేదు ఎం లేదండి. ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నా కదా కొంచం కూడా గాలొస్తలేదు. అసలు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటనే చి చాలా భయం భయం అనిపిస్తుంది ఎండలకి.
హ్
ఇంకేంటండి మరి సంగతులు.
చెప్పాలండి.
ఆ ఇంకా మరి అందరు బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళు అందరు
అందరు బాగున్నారు
అవునా
మ్
మరి మీరు ఇంకేం చేస్తుంటారండి స్టడీయా జాబా
మ్ రీసెంట్ గా కంప్లీట్ అయి్ఇంది పీజీ ప్రజెంట్ అయితే ఖాళీనే
ఆహా ఓకే పేజీలో మరి ఏ గ్రూపు తీసుకున్నారండి నేను ఇప్పుడు ప్రజెంట్ పీజి అండి
ఓకే పనికిరాని ఎంబిఏ ఏదో మా నాన్న కోసం చేశానండి
అంతేనా అండి
మ్
అంటే మీకు వేరే చాయిస్ లేకుండేనా అంటే మీకంటూ ఉంటది కదా ఒక ఆప్షన్ ఇది
అచ్చుల్గా నాకు ల చదవాలన్ ఉంది కానీ మా నాన్న లా చదివితే అమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు అది ఇది సోది డైలాగ్స్ వాడేసి లాస్ట్ట్ అప్లై కూడా చేశాను బట్ ఎగ్జామ్ అవన్నీ ఇయొద్దు వద్దు ఎవరు చేస్
లాకి పెళ్ళికి సంబంధం ఏంటిదండి అలా ఏం ఉండదు కదా
అమ్మాయిలు ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు మాటీండ్రు చెప్పింది ఎక్కువ రూల్స్ మాట్లాడుతారు
అసలు అమ్మాయిలు ఆర్గ్యూ ఎందుకు చేస్తారండి రైట్ ని రైట్ అంటారు
అదే కదా మరి ఆ ఆ బుర్రా అళ్ళకు ఉండాలి కదా అర్ధం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళు లేదు ఏదో ఎదిగాను నేను మా గాడిని మొగున్ని పెద్దోడిని తినే దాంట్లో ఉంటారు
వాళ్ళ వరకయితే ఇలాంటి జెంట్స్ కి చెప్తే కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళు చెప్పిండే కర్రెక్ట్ ఏంటంటే ఏమంటే మేము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హె హెడ్ ఆఫ్ ద హౌస్ హెడ్ ఆఫ్ ద మ్యాన్ మేము చెప్పిందే వినాలి మీకు మీము తప్ప వేరు దిక్కు లేదు అన్నట్ వాళ్ళు మాట్లాడ్ ారు కానీ నిజం చూసుకుంటే
వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అలవాటు చేసేసారు ఇంట్లో వాళ్ళ చిన్నప్పటి నుండి
ఆ నిజం చూసుకుంటే వాళ్ళకి మనతో అవసరం మనకి వాళ్ళకి అస్సలు ఉండద్ అవస్ సరం అలాంటిది మనం జాబ్ కూడా చసుకోగాలం ఇల్లు కూడా చేసుకోగలం వాళ్ళు రెండు హ్యాండిల్ చేయలేరు అస లు అది అది వాళ్ళు ఎప్పటికి యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అస్
మనం మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి వాళ్ళు మాత్రం ఎ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కోపం వచ్చిన వెళ్ళొచ్చు నవ్వుకున్నా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు మనం మాత్
ఆ వెళ్ళలేం ఏమనంటే ఎందుకు ఏమవసరం నేను తీసుకొస్తున్న కదా నిక్ కేం తక్కువ చేస్తున్న ఏదో లోటు లోటు లోటు అని మాట్లాడుతారు దాంట్లో లోటు ఏముంది ఇప్పుడు అన్నం పెట్ ట్టడం కంఫర్ట్ చూసుకోవడం అంటే మనం బయట నుంచి తీసుకున్న కుక్క పిల్లనే చూసుకుంటాం కానీ బంధించి పెడుతాం కదా దాని నేచర్ అది కాదు కదా అది వాళ్ళకి అర్థం కాద అలా చెప్తే తప్పునుకుంటారు
మైండ్ మూడు బాగాలేనప్పుడు బయటకి వెళ్తేనే మూడు సెట్ అయితది అది ఎవరికైనా
అర్థం కాదు ఎందుకు బాయట ఎం చేస్తారు ఎవరైనా వస్తారా ఎవరితో నీకెందుకు అదుండదు వాళ్ళకి
అయినా ఏదన్న తప్పు చేస్తామ ఇంటికి ఎల్లి చక్కగా ఉన్నది పక్కన హస్బెండ్ ఉంటార్ కదా, ఆ ఇంకేంటి
మన ఆపోజిట్ పర్సన్ మన మీద ట్రస్ట్ ఉండాలండి, ఆ ట్రస్ట్ లేని మనిషితో మనం ఏం చెయ్యలేం.
అవును అ నిజం మనకి ఏదన్నా అయినా చూసుకునే అంత ఉండాలి వాళ్ళకి కూడా
అవును, అసల్ న ఏం చెప్పాలంటే అవతలి పర్సన్ మన్ ట్రస్ట్ చేయనప్పుడు, మనం కూడా వాళ్ళని ట్రస్ట్ చేయాలనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు.
అవును
అదుండదు మనమైతే నమ్మాలి గుడ్టిగా వాళ్ళ తీసే నమ్మలేదు చాలా అనుమానం ఉంటది, ఎందుకు ఏంటిది ఎవరైనా నేర్పిస్తున్నారా అది ఇది అనేసి.
హు
పర్ఫెక్టెన్స్ లేదు అసలు కంఫర్టబిలిటీ లేదు కపుల్స్ లో చాలా ఇలాంటి దాంట్లోనే గొడవలు అయితయి. మరి అర్థం చేసుకొని ఓకే అంటే మన సైడ్ నుంచి కూడా జర ఆలోచించాలి కదా, వారు ఎట్లా ఉంటుంది ఎట్లా ఫేస్ చేస్ ఎంటిదనేసి అవేం ఆలోచించరు.
ఆ రెండు ప కల్ చూస్తే బాగుండదు. కాళ్ వాళ్ళు కొంచెం లైక్ అంటే ఈ జనరేషన్ మైండ్ సెట్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటది ఇంక పేరే స
ఇప్పుడు జనరల్ గా అంటే మీరు హాస్టల్ అంటున్నారు కదా, నేను కూడా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వాకు హాస్టల్ అన్నమాట
ఓకే
అప్పుడు అసలు నాకు ఎలా అనిపించింది, నాకైతే చాలా బాదనిపించింది తెల్సా నాకు మా ఫ్రెండ్ ఇట్ల అడిగేది అనమాట. మేం బయటికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అంటే నాకుడు అంటే చేసుకున్న హస్బెండ్ ఎప్పుడు మాట అనలే, ఎప్పుడు ఇంట్లనే ఉంటవు కదనే వెళ్దాం అని. త నకి నాకు అంత క్లోజెస్ లేదు, బట్ ఒకసారి అడిగింది అరే ఏముంటవ్ రా హాస్టల్ రా మాతో అన్నందుకు నా నాకు చాలా హ్యాపీగా అనిపిచి ఒకసోట సాడ్ చింది అంటే నా గురించి తనకేం ఏం తెల్వదు. నేను మ్యారీడ్ కాబట్టి ఎవరైనా అనుకుంటరు మ్యారీడ్ గ హబ తీరుగుతది అనుకుంటరు. కానీ తను అట్లా అడగ అన్ నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే తనమీద ఎస్ శేలిపోయాను. అప్పుడు అనిపించింది ఎంతైనా సరే ఒక అడదానికి ఇంకో అడది అర్ధం చేస్
అది నిజం. అది నిజం సీరియస్లీ. అది కరెక్ట్ ఏ జ్ మన ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా బా అర్ధ
అవును అసలు. మన ఏజ్ వాళ్ళు దొరకడం అంటే మనకైతే అది ఎట్లా అంటే ఒక వ రం లాంటిది అనుకోవాలి మనం.
అది మళ్ళీ ఇంట్లో, ఇంట్లో ఉండే వాళ్ళ మైండ్సెట్ వేరు, బయటకు వచ్చి ఉండే వాళ్
అవును, ఇప్పుడు ఒక ఒక సిచ్యువేషన్ ఫేస్ అయ్యేటోల్లు ఆ సి సిచువేషన్ని వాళ్ళు కూడా అదే ఫేస్ అయితే వాళ్ళకి అర్థమయితద పెయిన్ ఎలా ఉంటది ఏంటిదనేసి. ఇంకా ఇంటికి కూతురెండి య కి దా దారుణం అంటే పెళ్ళికూతురు అయ్యుంటే ఇంకా దారుణం అదయితే ఇంక, దాన్ గురించి ఎవ్వర్ అసల్ చెప్పలేం కూడ మా కూడా ఉండవ్ దానికి
నీకి అట్లీస్ట్ మీ ఇంట్లో నువ్వు పెద్ద క కు పెద్ద కూతురు అయితే ఓకే నేను మా ఇంట్లో చిన్న కూతురు అయినా కూడా అంతే ఉంది ఇంకా మా అక్కకి పెళ్ళి అయిపోయినా కూడా ఇంకా నాకే టార్చర్
అదేంటిదండి అంటే చిన్న కూతుర్లకి అసలు గారాబం ఎక్కువ ఉంటది కదా డాడీస్ స్ ప్రిన్సెస్ అంటారు, డాడీ లిటిల్ వారియర్ అంటరు.
అదే కదా అక్కడ అలాంటివన్నీ ఏం లేవు అవన్నీ. అవన్నీ సినిమాల్లో చూపించేవే అంతా అంతే. అంతే అన్ని విషయాల్లో. అంతేగాని ఈ పెళ్ళలి చదువు అంటే ఆయన చెప్పిందే వినాలి ఆయన చెప్పిందే వేదం.
ఆ పేరెంట్స్ లైఫ్ లానే పేరెంట్స్ తోనే ఇట్లా ఉంటే పెళ్ళయ్యాక కూడా లైఫ్ అంతేనండి. ఇప్పుడు నేను కూడా పెళ్ళైన కొత్తల ఎంతో అనుకున్నా.
మా హస్బెండ్ ఇప్పుడు కూడా ఒక యూస్ఫుల్ అ కాద తె లేదు కానీ సపోర్టివ్ ఎక్కువ ఉండడు అన్నమాట ఏంటిదంటే. ఎందుకు ఏమి అవసరం లేదు. ఉన్నావ్ కదా అవసరం లేదు నేను ఇది చేయమనట్లే చేయొద్దంటాలేను నేను ఇది. చెప్పతేనే నవ్వు పోవాలి లేట్లేదు అంటే అక్కడ బాద అనిపిస్తది ఇప్పుడు ఒకరికి పర్మిషన్ అడిగి మరి నా లైఫ్. బతకడం అంటే అలాంటి బతుకు నాకు ఎందుకు అనిపిస్తది అప్పుడప్పుడు అలా ఫీల్ చేయించద్దు. కదా మనకు.
ఆ.
ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళు జాబ్ లేకుండా వాళ్ళు. జాబ్ లెస్ అయిపోతే మనం జాబ్ చేసినప్పుడు నేను తీసుకొచ్చిన తినాలి నువ్వు. తెస్తుంది చెప్తందింటే ఏనంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తది మనం ఆన్ లో ఇస్తాం మరి అట్లా చెప్. వద్దు హార్ట్ట్రాన్స్ కానీ ఆపోజిట్ పర్సన్ అట్లా ఆలోచించడు హట్వుతామని.
అవునవును.
ఎప్పుడు చేంజ్ చేస్తారో ఏమో వీళ్ల మైండ్ సెట్స్.
ట్వంటీ సిక్స్ వచ్చినా చేంజ్ కాలే ట్వంటీస్ లో వచ్చినా చేంజ్ కలే మళ్ళీ అ. అదే నైంటీస్ బ్రెన్ వాళ్లది.
అదే కదా. కొంచెం అడాప్ట్ చేసుకోవాలి డెవలప్ అవ్వాలి. మా మమ్మీ వాళ్ళు అంటున్నారు ఇంకా ఏంటి మా మా మమ్మీ అంటు. తుంటది అప్పుడప్పుడు ఏమని మహస్ మన ఊరు డెవలప్ ఏ అవ్వకదాడు ఇలానే ఉండాలి, ఇంకా డెవలప్ అయితే కష్టం అనీ. బతకడం ఇక్కడ అది ఇది ఎవరైనా డెవలప్మెంట్ కోరుకు. కుంటారు అసలు అదే చెప్తే వద్దు డెవలప్ అవ్వకూడదు మనం ఇలాంటి. ఇలానే ఉండాలి ఇది ఇక్కడ ఇలానే ఉండాలి ఇంకా డెవలప్ ఐతే కష్టం మాట్లాడిద్ది.
హ్మ్ వాళ్ళ మస్కులు ఇంటి ఇక్కడ డ్యామేజ్ అవుతదొ అనిసి మన ఫ్యామినిస్ట్ డెవలప్. వద్దు అంటారు అంతే. ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి మీ టైం నాకు ఇచ్చినందుకు. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ బాయ్.